బ్రో చెప్పండి
బాగున్నరా
ఆ బాగున్న మీరు బాగున్నర
ఏం చేస్తారు
ఫోన్ చూస్తూ మీరేం చేస్తున్నారు
ఏం లేదు పడుకుంటాను ఇగ
అవునా తిన్నరా
తిన్నాం
ఏం స్పెషల్ ఈరోజు సండే గద
ఈ రోజు ఏం తెలియది కొత్తగా చేసుకున్నాం ఎగ్ పచ్చడి
ఎగ్ పచ్చడి
ఎగ్ ఆ కోడు గుడ్లు ఉడక పెట్టి వాటిని వట్ మక్కలు చేసి, నూనెలా ఫ్రై చేసి అందులో కారం వెలి అవన్నీ ఏసి చేసినం ఉమ్ కొత్త రెసిపీ ఏసుకొని తిన్నా ఇవాళ్ళ
మేము కూడ ట్రై చేస్తం ఇప్పుడు
రెస్ట్ ఇవాళ్ళ
మాంచి కూడా ఎగ్ ఫ్రై
ఉహు ఎందుకు చికెన్ గిడ్లీ ఏం చేయాలె ఇవాళ సండే
తీసుకరాలేదు ఈరోజు
ఉహు తిన్నరా? మా పిల్లలు ఇగ వడుకోవడానికి ట్రై చేస్తాన్రు
అవునా, వాళ్ళకి స్కూల్ ఎప్పుడు స్టార్ట్?
రేపే స్కూల్ స్టార్ట్ అయితంది
వెళ్తున్నారా రేపు?
ఎళ్తున్నరు ఆఫ్డేనేె స్కూలు
అవునా
ఆ మీ స్టడీ ఎప్పుడు ఇంకా స్టార్ట్ ఐతది? వన్ మంత్ ఉందా? మరి ఇప్పుడు ఇంకేమన్నా ప్రిపేర్ అయితార్రా?
ఏం ప్రిపేర్ అవ్వట్
ఎందుకు
ఇప్పుడు ఏం ఉండది కాలేజ్కి ఎళ్ళినంక నే ఉంటది. ఏం ఎగ్జామ్స్ ఉంటై ఏం ఉండై
ఆ అంటే వన్ మంత్ వరకే అత్త అ తెల్ అది తెల్స్తద ఆల ఉమ్ సమర్ కెళ్ళిరా మరి ఎట్ ఎటన్న హల్డేస్కి
హలో
ఆ సమ్మర్కి సమ్మర్ హాలస్కి ఎటన్నా వెళ్ళిరా?
వెళ్లలేదు
మన ప్లేస్ చూడడానికి గిట్లా
లేదు ఏ ఈసారి ఎట్టెల లేదు ఇంట్లోనే ఉంటున్నా.
ఎందుకు అమ్మమ్మ వాళ్ళింటికి కూడా ఎల్లలే?
లేదు
ఎందుకు?
అంటే మా ఇంట్లో వర్క్ జరుగుతుంది, అందుకే ఎళ్లలేదు
ఆహ
ఇకా ఏం చేస్తారు మీరు ఇంట్లో ఉండి ఆ పిల్లలు అంత్యక్షర ఆడతార
అవునా
ఆ రేపు స్కూల్ పోయినాక అదే కదా ఫస్ట్
చిన్
ఉమ్
అందుకే ప్రిపేర్ అయిత
అవునా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమ తెలుగు
ఇంగ్లీష్ మీడియం మా ఇంటి దగ్గర్లోనే ఉంటాయి స్కూల్
అవునా ఎంతసేపు పడుతుంది వెళ్ళడానికి
హలో ఎంతసేపడుతుంది వెళ్ళడానికి
స్కూల్కి వెళ్ళడానికి వెహికల్ అయితే ఫైవ్ మినిట్స్ వెళ్తారు నడుచుకుంటా ఓడు అయితే
అవునా అన్ని యాక్టివిటీస్ చేపిస్తారు మరి స్కూల్లో
ఇందులో అన్నిట్లలో ఉండారు వీళ్ళు కొన్ని వీళ్ళకి ఇష్టమైన వాటిల లెక్క ఏదో ఒక్కతిలో
స్టడీ బాగుంటందా
బానే ఉన్ ఆ సరే ఆ స్టడీ బానే ఉంటంది ప్రైవేట్ పూలలకే ఓకే బాగుంటుంది
ఆ
ఉ మీరు మరి ఖాళీ ఉంటే మరి ఏమైనా ట్రై చేస్తే ఇప్పుడు కదా ఇప్పుడు పిల్లలకు ట్యూషన్ చెప్పడమో ఏదన్నా
ఇప్పుడు అంటే ఎన్ని రోజులు వాళ్ళ కూడా సమ్మర్ హాలిడేస్ఏ కాబట్టి అట్లా ఏం ట్రై చేయలేదు
ఆ ఇప్పుడు అంటే వేరే ప్లేస్కేయినా ఇక్కడైనా చదివేది మీరు వన్ మంత్ అయిపోయినాకా పేరే ప్లేసుకు దగ్గరనే దూరమా
దూరమే
అంటే ఇంతకు ముందు మీరు ఎ పుడన్నా మీ పేరెంట్స్ ను వదిలిపెట్టున్నరా
లేదు ఎప్పుడు లేకుండే ఇదే ఫస్ట్ టైం
అంటే ఉండగలుగుతరా
అ
ఉండగలుగుతరా
ఆ ఉండగలుగతా అనే నమ్మకం ఉంది బట్ ఉండాలి
తా ఉందా
ఊహు
మరి అక్కడ ఇప్పుడు మీరు జేసే కాడ మీ ఫ్రెండ్స్ ఇట్ల ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు
ఎవ్వరు లేరు అక్కడ ఆ కాలేజ్ లో ఎవ్వరు లేరు
ఎందుకు మీ ఫ్రెండ్స్ ఏం దీసుకుంటారు మరి
అంటే డిగ్రీ చేసేవారు డిగ్రీ చేస్తున్నారు బీటెక్ చేస్ టమ్ బీటెక్ జేస్తున్నారు కాకపోతే నాకు ఒచ్చిన కాలేజ్ లో ఆళ్ళకి ఎవరికి రాలేదు మాన్కు తెలిసినంత వరకు
ఆహా వాళ్ళు ఇగ రాలేదని ఇట్ట చేసుకుంటారా
హ
టై జేసిర్ర మరి వాల్లు
ఆ
హలో మీ ఫ్రెండ్స్ ట్రై చేసిర్రా ఇప్పుడు ఇట్లా ఉమ్ మీరు చేసినట్టు
ఆ చేసిళ్ళు వాళ్ళు వేరే ప్లేసెస్ లో వెట్టిర్రు నేను వేరే ప్లేస్ పెట్నా
అంటే మీరు వెట్టిన ప్లేస్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా
ఆ ఉన్నరు అంటే ఆ ప్లేస్ కి దగ్గర్లో ఉన్నరు
ఊహు చాలు దాన్ని తెలిసిన వాళ్ళు ఉంటే ఆలు కొంచెం
ఊ
ఊ
ఉ
ఆ హలో
ఆ చెప్పండి
పడుకున్నరా మామ్మి డాడి వాళ్ళు
ఆ మమ్మి వడుకుంది డాడీ ఫోన్ జూస్ ఉన్నాడు మమ్మీ పడుకుంది డాడీ ఫోన్ జూస్తున్నారు
ఆ నువ్ ఎప్పుడు వడకుంటవ్ ఎన్నిటికి
నేను లెవెన్ ఆన్ టెన్ థర్టీ అయిపోచ్చ
టెన్ థర్టీ వరకు ఏం చెప్తావుసలు ఇంగ సా ఫ్రెంస్ సన్ మాట్లాడతావా, ఏమైనా రీల్స్ చేత్తవా?
ఉ యూట్యూబ్ చూస్తా స్నాప్, ఫట్లెట్స్ వీడియోస్ వస్తే స్నాప్ లావి చూస్తా
మ్
ఉ అంతే
ఇంకా మీరెప్పుడు పడుకుంటారు?
మేం పడుకుంటాం టెన్ కి
అవునా
ఆ చెన్న్నాయి పోయి టెన్ ఆయి పోతది ఓకసారి అ రోజు మాకు సాయ్ నైట్లనే పాలత్తయ్ పాలోచ్చే దాకా చేసుకుంటుంటాం. ఒకొక్క రోజు నైన్ కి వస్తాడు. ఉమ్ నైన్ థర్టీ కి వస్తాడు, ఉ నైన్ ఫార్టీ కి వత్తాడు. అట్లా ఆ టైమింగ్ ను బట్టి మేము కూడా పడుకుంటాం.
ఉహ
తొందరగా వస్తే కొంచెం తొందర పడుకుంటాం. లేదంటే కొంచెం టైం పడుతది. అ
రేపు మార్నింగ్ ఎన్నింటికి లేస్తావ్ మళ్ళీ?
మార్నింగ్ సిక్స్ కి
అవున
ఇంకా ఏదన్నా కొంచెం ఎక్కువ పని ఉన్నది అనుకుంటే ఫైవ్ థర్టీ అయిపోనాక లేస్తా అ
ఉహు
లేదు అనుకుంటే సిక్స్ సిక్స్ టెన్
మ్ ఎందుకు ఎక్కువసేపు పడుకోనియరు మీ ఇంట్లో?
ఇక పడుకోనీయరా అంటే పడుకోబుద్ది కాదు ఇగ పని చేసుకోవాలని ఉంటది కదా.
ఆ
ఇగ అందరు లేచిరు వారై కొంచెం తొందర తెల్లారుతుందిగా ఇప్పుడు ఎండకాలం ఐదు గంటలకే తెల్లారి పోతుంది య కాబటే వండుకోవడానికి ఉండదు.
అవునా
ఆరు గంటల వరకె ఆరుయిపోయినంకానే వండేతాంది.
మ్ ఇప్పుడు వర్షం పడట్లేదా మీ సై
ఏం లేదు వేదర్ బానే ఉంది.
వదిన ఈరోజు వర్షం పర్లేదా?
ఆయ్ ఈరోజు కొంచెం మద్యాబన్ మధ్యాహ్నం పూట పడ్డది.
అవునా
అట్లా కొంచెం చినుకులు పడుతన్నయి పోతాన్నయి
ఉం
ఉం మీ వైపు ఎట్లు ఉంది
మా వైపు ఆ
ఆ